అలిగింద అండి
ఆ ఖాళీగానే ఉన్నామండి
ఆ అవునా అండి ఆ ఏం లేదండి ఈ కాల్స్ మా పండుగల గురించి మాట్లాడనికి చేసానండి
ఆ చెప్పండి
మీ ఊర్లో దసరా ఎలా జరుగుతదండి
బానే జరుగుతదండి మాది పల్లెటూరు కదా
అంటే ఫస్ట్ రోజు ఎట్లా జరుగుతది
ఫస్ట్ రోజు బతుకమ్మలు ఫెస్టివల్ అయితే బానే ఉంటది
హ్మ్
బతుకమ్మని తీసుకెళ్తాము బొడ్రల్ల కాడ పెడతామండి లక్ష్మీ దేవి ఎవరని తీసుకొత్తరు పండుగ బానే జరు పుకుంటరండి పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు డీజే బాక్స్ తీసుకొస్తారు పన్నెండు ఒకటి అయ్యే దాకా కూడా ఎగురుతారండి మంచినే సంతోషంగానే ఉంటామ
అవునా ఫస్ట్ బాక్స్ లు పెడతార లెక్ తే సప్పట్లు గొడతార డప్పులు గిన ఇట్లా పెడతారు కదా
ఆ డప్పులుంటాయండి ఫస్ట్ దేవున్ని తీస్కొత్తరు డప్పులు కొట్టుకుంటా కొద్దిసేపు అట్లా జేస్తాము సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ కదా అని అట్లా చేత్తము తర్వాత ఒక గంట రెండు గంట ఇట్లా జేసిన తర్వాత డీజే బాక్స్ తీసుకొత్తే సంబరాలు జేసుక్ కుంటాం ఇగ తొమ్మిది రోజులు గూడా అన్ని సంబరాలు జేసుకుంటామండి
తొమ్మిది రోజులాడతర లేకపోతే లాస్ట్ కి మళ్ళీ
తొమ్మిది రోజులు ఆడతాము మళ్ళీ తొమ్మిదో రోజు గూడా ఆ మార్నింగ్ అది ఏంటి ఆ ఉదయం దాకా నాలుగు గంట్ల దాకా ఆడుతనే ఉంటాము
మ్మ్
మళ్ళీ దసరా గూడా అట్లనే ఎగురుతామండి సంతోషాలు సంబరాలు బానే జరుగుతాయి మాకు పెద్ద పండుగ మాకు ఆ అల్లిపూలు పెడతాము
ఉమ్
ఆ కలువ పూలుంటాయి
హ్మ్
బంతి పువ్వులు కట్ల పువ్వులు
మ్మ్
తంగేడు పువ్వులు
మ్మ్
గునువు పువ్వులు
మ్మ్
టేకు పూలు చాలానే ఉంటాయండి కాకపోతే ఇక్కడ్నయితే స్పెషల్ ఏంటంటే తామర పువ్వులు అల్లి పువ్వులు ఇవి చాలా దొరుకుతాయి అండి
మ్మ్
మాది పల్లెటూరు కదా
వాహ
పొద్దున్నే లేస్తము మంచిగ అన్ని పనులు జేసుకొని బతుకమ్మ వేర్చుకొని పొద్దున్న పొద్దున్నేవ తొమున్ నాలుగు గంటల వరకు వెళ్ళిపోతాము పండుగ అయితే బానే జరు ఉంటామండి
ఉంట రండి మీరు
హోలీ పండుగ కూడా బానే జరుపుకుంటాము
అవునా హోలీ అంటే ఎట్లా ఆడతారు
కలర్లు తీసుకుంటాము కామడ గూడా ఆడబోతము నైట్ పెద్దోళ్ళం అందరం కలిసిపోతము సంబరం జేస్ కుంటము దావత్తుకు కామడా ఆడిన డబ్బులు ఉంటాయి కదా అవి దీసుకొని కా దావత్తు చేసుకుంటాము సంతోషం గ మంచి జ ఆడుకుంటము హోలీ కూడా బానే జరుపుకుంటాము
అవున అండి ఇంకా మా దగ్గర గూడా బానే జరుగుతదండి
ఉమ్మ్
మేము కూడా సేమ్ అట్టనే ఆడుతాం మొన్నా రీసెంట్గా ఎల్లమ పండుగ పెట్టుకున్నాం మంచిగా జరిగింది
ఆ మా దగ్గర కూడా పట్నాలు వేసుకుంటారు
ఎట్లా అంటే ఎట్లా వేసుకుంటారు
ఆదివారం ఈ ఉగాది ముందు చేసుకుంటారు మల్లన్న పట్నా లైనా ఎల్లమ్మ పట్నలయిన ఎల్లమ్మకు ఒక్క పొద్దులుండుడు ఆ ఎల్లమ్మకు యాటలం కోసుడు
ఉ
బాగా జరుపుకుంటారు పండుగలై బాగా అనిపిత్తయి పెద్ద అమ్ పెద్దమ్మ తల్లికి చేసుకుంటాము ఎర్రమ్మ తల్లికి చేసుకుంటాము సమ్మక్క చేసుకుంటాము అన్నీ మంచిగా చేసుకుంటాం మేము
మా దగ్గర దుర్గమాత పండగా చేస్తారు మంచిగా ఫస్ట్ రోజు మొత్తం తెస్తారు క్లీన్ అక్కడ మొత్తం ఉడుతారు చల్తారు ముగ్గులు వేస్తారు
ఆ
ముగ్గులు ఏసిన తర్వాతకి ఇగ డీజే బాక్స్లు పెట్టుకొచ్చి ఆమకి అన్ని ఆమెకు అవసర మచేటిఅన్ని పట్టుకొని వస్తారు
ఆ
ఇక్కడ బా జార్ మీ జార్ మీ దగ్గర జరుగుతుందండి
మా దగ్గర కూడా వినాయక చవితి బాగా జరుగుతుందండి అడుగులు లేస్తాము మంచిగా ఆట పాటలు మంచిగా అనిపిస్తాయండి వినాయక చవితి కాంచెల్లి దసరా పండుగ దాకా ఆడుకుంటనే ఉంటాము సంబరాలు బాగుంటాయి మా దగ్గర ఎందంటే ఆడోళ్ళు వేరు మగవాళ్ళు వేరు అనేది ఉండది తేడావ లేకుండా అందరం ఐక్యంగా అన్నదమ్ములు అక్క జిల్లలో లెక్క అందరం కలిసి ఆడుకుంటాం సంబరాలు ఆ వినాయక చవితి కంచెల్లి దసరా వరకు అందరం కలిసి మంచి ఆడుకుంటాం ఊర్ల అందరము
ఉహు
పిల్లలు పిల్లలు అందరం కలిసి ఆడుకుంటాము
ఆ మంచిగా అవునా అండి ఏ ఇక్కడ కూడా అలానే జరుగుతుది కానీ ఇగ కొంచెం అది బాగా పల్లెటూరు అండి
ఆ
మీ సైడ్ ఎలా జరుగుతుదని అడుగుతున్నా
బానే జరుగుతది అన్ని పండుగలు ఏ పండుగకైనా కనీ మంచిగానే జరుపుకుంటాం ఎల్లమ్మ పండుగ చేసిన పట్నం యేసి ఇ యాట పిల్లను గాగు జడ్ తిచ్చి మంచిగా పెద్దగనే చేసుకుంటారు పండుగలు గూడా మల్లన్న పాట్ బోనాలేత్తరు బోనాలు చేత్తరు మల్లన్న బోనాలని సట్టి బోనాలని సంక్రాంతి కే బా చేసుకుంటారు మల్ల మాకు మేడారం జాతర అచ్చిందంటే తిరుగువారం పండుగ అంటారు మంచిగా ఎదురు పిల్ల అని మంచిగా చేసుకుంటాం పండుగ కూడా పెద్ద పండుగ మాకు
ఆ
పల్లెటూర్లలా బాగా అనిపిత్తదండి
అంటే ఎలా జరుపుతారు
మంచిగాగా మా ఊ మా ఊర్లో గద్దెలు గూడా ఉన్నాయండి పుట్టు పుట్టినురు రు అనేసి బయక్కపే ఇక్కడ పుట్టినూరు అనేసి వచ్చింది సమ్మక్క తల్లి కాడ గద్దెల కడ మంచిగా ఎస్ ఆ యాటలను గోసుకుంటారు తిరుగువారం చేసుకుంటారు అంతటా జేసుకుంటాలి ప్పుడు గాని ఇంటికి ఒక యాటన్ కోసుకుంటారు మంచిగా ఆ మేడారం ఎల్లినోళ్ళు గూడా అందరు మంచిగా చేసుకుంటారు పండుగలు సంబరాలు అనిపిస్తాయి మంచిగా అదొక ప్రత్యేకత మనకు మనకు పెద్ద పడుగలేక్కనిపి తది ఇంటికొక యాటపిిల్లని తీసుకపోయి సంబురంగా కోసుకొని అది సంబరాలు యెడ్ల బండి కట్టుకొని ఎల్లుడు అది పల్లెటూరు గదా అండి మంచిగానే జరుపుకుంటాం మనం
అవునాండి ఇంకా అండి
ఇంకా చెప్పాలిగ
ది ఇగ జాతర అంటారు కదా మేము ఎప్పుడు చూడలేదు దాని గురించి కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి
సమ్మక్క పండుగ అందరు మంచిినే పొద్దున్నే లేేస్తాము మంచిగా తల స్నానాలు చేస్తాము సమ్మక్కకు చేసుకుంటారు అందరూ ఆ అందరు పల్లెటూర్లలో ఎట్ల ఉంటారు మంచిగ పొద్దుగాల్నే లేచి స్నానాలు జేసి పని అంతా అయిపోయినంక కోడిని కోసుకుంటాము ఒగ సమ్మక్కకు చేసుకొని బండ్లు గట్టుకొని మేడారం పోతారు పె అందరు మళ్ళా వచ్చినంక అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరు కూడా చాలా వరకు ట్ అంతటా పల్లెటూర్లన్నకడ అందరం మళ్ళా తిరుగువారం ప్రతి ఒక్కలు యాటపిల్లను కోసుకుంటారు మంచిగా సమ్మక్క తల్లి మనక్ మంచిగ జరుగుతదనేసి నమ్మకం తోటి అన్ని పండుగలయినా తల్లికి మంచిగా మొక్కుకుంటారు ఎలా అవన్ని పండుగలు మంచినే జరుపుకుంటారు లక్ష్మీదేవరాక్ చేస్ స్తారు అన్ని పండుగలు బాగుంటాయి ఇక్కడ
ఇక్కడ ఎ అంటే ఇప్పుడు మీ జాతర ఎన్ని రోజులు జరుగుతదండి
జాతర హు హు పండుగ అయింతే నాలుగు రోజులు జరుగుతదండి కానీ ఇక్కడ రావడానికి పోవడానికి అయినా గాని ఒక వారం నెళ్ల ముందు నుంచెలే జాత్ తర జరుగుతదండి సంబరాలు అయితే బాగుంటాయి అంటే ఇప్పుడు మా పల్లెటూరు కదా అండి పల్లెటూరులళ్ళ ఎట్లుంటది
హుమ్
సంబరాలు వాళ్ళు కట్టుకునుడు ఆ అప్పాలు చేసుకున్నాడు ఎ కోన్ని కోస్ కునుడు ఎట్లా బండి కట్టుకొని వెళ్ళిపోవుడు
ఆ
అన్ని బానే చేసుకుంటామండి ఇంగ తల్లి వోతాంది అంటే ఎడ్ల బండి కట్టు కొనేల్లుడు మళ్ళా తి మళ్ళా అక్కడ రెండు మూడు రోజులు ఉండి మళ్ళా తల్లి వెళ్ళిపోయిందనగానే మళ్ళా బండి కట్టుకొని మనం ఇంటికచ్చుడు మళ్ళా తిరుగు వారం రోజు యాటపిల్లను కోసుకునుడు అందరు చుట్టలను పిలుసుకొని పండుగ పెద్దగా చేసుకునుడు మెడారానికి ఎవరు రారుగా ర మేడం అందుకే మ్మేడారం వచ్చినోళ్ళు మన చుట్టాలు ఎవరు మన దగ్గరికి రారు కదా మా దగ్గర ఇట్లా స్పెషల్ గా మేము చేసుకుంటాం అనేసి అందరు చుట్ ట్టాలని పిలిపించుకుంటాం మనం పిలిపించుకొని పండుగ చేసుకుంటాము
ఆ
పిల్లను కోసుకుంటాము మంచిగా ఇగ సమ్మక్కకు మొక్కుకుంటాము అన్ని చేేసుకుంటాం బానే ఉంటది దసరా గూడా అందరు చుట్టూ చట్టాలు కూడా చాలా వరకు ఇక్కడికే వస్తారు పండుగ పెద్దగా జరుపు కుంటారు మీ దగ్గరసి మంచిగా ఉంటది సంతోషంగా అందరు కలిసి ఊరంతా ఒక రకంగా మంచిగా ఆట పాటల తోటి మంచి తెిల్లన నై రాత్రి మొత్తం ఎగురుకుంట సంతోషంగా ఉంటారు కదా మేము గూడ రావాలని అందరు జాన మంది కూడా వచ్చి పాల్గొంటారు ఇక్కడికి వచ్చి
ఊ
మన దగ్గరోలు మన చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరొస్తరు
అవునా అమ్మకి ఏమేమి పెడతరు ఇట్లా మ చీరలు ఇట్లా అవన్నీ పెడతారా
ఆ పెడతరు మనం మొక్కుకుంటాం గదా మంచి జరుగుతదా ఇట్లనా అట్లా ఉంటదా అనేసి నమ్మకం ఉంటది గాబట్టి అందరు చీరలు కాను లువోడి బియ్యాలు అన్ని ఎత్తు బంగార్ అన్ని అనుకుంటాం మనం